హలో హలో
హలో
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది మేడం వినిపిస్తుంది
కొంచెం గట్టిగా మాట్లాడండి సిగ్నల్ ఉందా అండి
ఏంటి మేడం
సిగ్నల్ ఉందా మీకు
హలో ఆ ఉంది మేడం
హలో హలో అన్నా వాయీస్ మీకు వినిపించట్లేదా
లేదు ఇందాక వినిపియలేదు ఇప్పుడు వినిపిస్తుంది
వినిపిస్తుందా ఇప్పుడు
హ ఓకే చెప్పండి హలో
ఎదాల చల్లగా వస్తుంది గాలి సిగ్నల్ కోసం వస్త బయటకి హలో
ఆ చెప్పండి మేడమ్
హలో వినిపిస్తుందా వినిపిస్తలేదా చెప్పండి
వినిపిస్తుంది మేడం మీకు వినిపియట్లే
వినిపిస్తుంది మీరు నాలుగు సార్ల హలో హలో అంటే మరి వినిపిస్తుందా లేదా
మీకు వినిపియట్లేదని నేను అనుకుంటున్నా
ఉ తిన్నారాండి
ఇంకా లేదు మేడం తిన్నారా మీరు
ఏం వండారు
ఫిష్ చేపలు తీసుకొచ్చాడు మేడం
ఓ చేపల కూర మీకు వండొచ్చా
నాకు సరిగ్గా రాదు మేడం
ఏం చాపలు తెచ్చారండి
అదేంటో నాకు కూడా తెలిదు మేడం కట్ చేసుకొని వచ్చాడు పీసెస్
ఎవరు తెచ్చారు మీ ఆయన తెచ్చారా మావగారు తెచ్చారా
మా ఆయనే వేసుకొచ్చారు
ఓకే మి అత్తంమండిందా
ఆ అత్తమే వండారండి
మీకు తెలుసా చచపల కూర ఎలా వండలో
తెలుసు కాకపోతే ఎప్పుడు సరిగ్గా కుదరదు మేడం
ఎందుకని ఇప్పుడు ఇవాళ బాగుందా మరి మిఅత్తమ్మ వండింది బాలేదా
ఇంకా టేస్ట్ చేయర్లే మేడం ఇంత ముందే తీసుకొచ్చారు ఇప్పుడే వండింది ఇంకా
మీ అమ్మగారు చేస్తారా చేపల పులుసు
ఎక్కువ మా వాళ్ళు కూడా తినరు ఎప్పుడో ఒకసారి చాలా అంటే ఎక్కువ చేసిన టైమ్స్ అయితే ఏం లేవు మామ త్త అయితే చాలా బాగ చేస్తది లేదు మేడమ్ అంత ముందే తినక్ పోయేదాన్ని కాకపోతే ఈ మధ్యలోనే అలవాటు చేసుకున్నాను అది కూడా మా మేనత్తనే అలవాటు చేసి
మ్ చాపలు తినాలి హెల్త్ కు బాగా హెల్ కు మంచిది
మ్
చికెన్ మటన్ కంటె చాపలే హెల్త్ కి మంచిది
అందుకే అలవాటు చేసుకున్నాను మేడం ఇప్పుడు తింటున్నాను
రొయ్యలు తింటారా
ఆ రొయ్యల పుల్సు తింట రొయ్యలు దినను జస్ట్ పుల్సు తింట హ
అంటే ఎండు రొయ్యలు ఎండు రొయ్యలు పులుసు
ఆ మా అమ్మ ఏస్సెది బా ఏస్సె
ఎండు చేపలది ఎండు చేపలు తింటార ఓన్లీ రొయ్యలు ఎండు రొయ్యలు పచ్చి చాపలు తింటారా
ఆ అంతే
చెపలు కూడా బానే ఉంటాయి ఎండు చేపలు కూడా బానే ఉంటాయి
ఆ ఇగ ఎప్పుడు ఎక్కువ నచ్చదు మేడమ్ తినాలనిపించదు అంతె
కాపోతే కొంచం స్మెల్ ఒస్తది కానీ పుల్సు బావుంటది సరే లేండి
చెప్పండి మీరైతే ఎలా చేస్తారు చేపల పులుసు
చాపాల కూర ఇప్పుడు మీ అత్తమ్మ చేసింది చూసినారా మీరు
చూసాను
చెప్పండి మీ అత్తం ఎలా చేసింది చేపలు కూడా తర్వాత నేను చెప్తారు ఎట్లా చేయాలో
ఓకే ఇప్పుడు రెయిన్ ప్రాబ్లం కాబట్టి ఆనియన్స్ మనకి కాల్చుకునే ఛాన్స్ లేదు కాబట్టి చిన్న పీసెస్ గా కట్ చేసి ఒక పా ప్యాన్ లో వేంపింది
అంటే విత్ ఆయిల్ విత్ అవుట్ ఆయిల్
వితౌట్ ఆయ్ లు
తోటాయులు ఎనిపింది హా
వేంకిన్ తర్వాత వాట్ని దన్ రోకల్లొ వేసి దంచి పేస్టేసి ఆయిల్ ఫ్రై జేసింది నావి కొంచం అల్లం వేసి కొంచం
ఉ
పచ్చిమిర్చి ఎల్లిగడ్డగ ఎల్లిగడ్డ గుడ కొంచం ఎల్లిగడ్డ ఒకటేజ్ దంచేసి వేసి అంద్లోనే పసుపు అల్లం
ఉహు
వేసిన్ తర్వాత పీసెస్ వేసి కొంచం డీ ఫ్రై లాగా అండె కొంచం ఫ్రై అయ్యే వరకి ఉంచి తాత పుల్సు వోసిన్
రాత్తమ్ నలాగే జేసిందండి మీ అత్తమ్మ గారు ఎవర్ నేర్
అవునా ఏమో మేడమ్ నాగ్గుడ దెలీదు
ఆ మీ అత్తమ్మగారు సేమ్ నాలాగనే జేశారు
ఊహు ఊ
ఊ ఎవర్ నేర్పారట అడగలేద
నేనడగలేదు మేడం
అవునా అవ్నా మరి పుల్సూ బాగ మరిగిందా ఊ సరే ఓకే ఫుల్సు వోసిరా తర్వా
తర్వాత నేన్ జూల్యా మేడం ఇగా ఇలా వుందొ టేస్ట్ చేయ్ లేదు ఇంకా చేసాక జేప్తాన్ మీకు
ఓకే లా పులుసు బాగా మరిగీ అవునండి మేమ్ గుడ ఇలాగే ఏస్తమండి నాకు మాఅత్తమ్మ నేర్పిందండి ఇట్లా మా అత్తమ్మ బాగ్ చేస్తద్ చాపల్ పుల్స్ చాపల్ పుల్సు ఎండు చాప్ లు పుల్సు రొయ్యలు ఆ బెండకాయ పుల్సు కాకరకాయ పుసు మా అత్తమ్మ చాలా బాగేస్తది మా అమ్మ కంటే బాగ్ జేస్తాది చా కూరలు మా అత్తమ్మ పులుసులు మాత్ త్తమ్మ దగ్గెర నేర్చుకున్నా మటను చికెను బిర్యానీ మా డాడి దగ్గిర నేర్చుకున్నా
హూ
మా అమ్మ దగ్గెరా తిట్లు నేర్చుకున్న అట్లా తిట్లు నేర్చుకున్న తిట్టడం
తిట్టడం నేర్చుకున్నార
ట్టడం నేర్స్ చాలా బాగ దిట్తది మా అమ్మ
ఉహు ఎక్కడ మేడం ఎప్పుడు చూల్లేదు తిట్టేటప్పుడు
అది కొందరికే గనిపిత్తది అందరికి
ఏమన్ దిడుతార్ మేడమ్ ఎక్కువగా మిమ్మల్ని
నన్ని ఇప్పుడు దిట్టది ఏందు కంటే పెద్దదాన్ని అయిపోయాను కదా నేనే దిడుతా రివర్సు వున్నోళ్ళందర్ని దిరుగుతా ఇంటికొత్తే
ఉహూ ఇంతైనా పెద్దవారు గదా మిరూ
అంతే గదా పెద్దగైపోయాను గదా చెప్తే వినాల మరి మీరు వినపోతే తిడుతాన్ గదా మీ మంచి కోసమే గదా మీకో మీ మంచి కోసమే గద చొప్పేది
ఉమ్ అంతే
అట్లా ఉమ్ ఎక్కడ వత్తంది చేపలు కూర ఉడుకుతుందా పులుసు పోశారు పులుసు పోశారు ఉడుకుతుంది ఉప్పు కారం వేసారా ఉప్పు కారం ఎట్లా వేస్తరు చారులో వేస్తారా లేపోతే ప్రై చేసుకోక ముక్కలకి ఎత్తర
ఏమో మేడమ్ మరి చూడ్లే నేను వేసేటప్పుడు నేనైతే ఒకసారి ట్రై చేసినప్పుడు ఎలా చేసానంటే ఫస్ట్ మా ఆయన పీసెస్ తీసుకురాకనే అవి వాష్ చేసాడు సాల్ట్ తో ఉప్పుతో మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వా ఇంకొంచెం సాల్ట్ మళ్ళీ కొంచెం నిమ్మరసం పిండి సైడ్కి పెట్టుకున్నాను
మ్
అప్పుడు ఆనియన్ కాల్చుకునే అంటే సఫిషియన్సీ ఉండే అవి
మ్
ఇవి ఉండే కాబట్టి ఆ దెల్సు కొంచెం కాల్చుకొని వచ్చిన తర్వాత రెండు వాటిని మంచిగా మెతగా పేస్ట్ చేసుకున్నాను
ఎందుకండి మీరు కట్టెల పొయ్య అటు పెట్టట్లేదా
ఇప్పుడు వర్షం పడుతుంది కద మేడం
ఓకే ఓకే సరే
మార్నింగ్ అయితే పెడతాం కానీ ఈవినింగ్ టైంలో
అంటే ఇప్పుడు ఇట్లా ఫోర్క్ లాంటిది లేపోతే చాక్ లాంటి ఉంటది కదా ఆనియన్ని రెండు వక్కలు చేసి గ్యాస్ సిమ్లో పెట్టి అవ కట్ చేసిన దాన్ని చా క్తోని పట్టి ఇట్ట పట్టుకుంటే అట్ల కూడా కాలుతాది ఆనీయను తెలీదా మీకు
ఆ కాలుతది మేడం కాపోతే ఇప్పుడు కాద్ద అట్లా ఎసేర్లే
లేదు అట్లనే కొన్ని కూరలు ఎట్లా వండాల్నో అట్లనే వండాలి ఆ టైస్ట్ రావాలంటే మనం ఖచ్చితంగా ప్రాసెస్ని ఫాలో అవ్వాలే ఏమైతదిలే బావుంటది అంటే మనం అంత డబ్బులు తెచ్కుంటాం రెండు మూడు వందలు పెట్టి తెచ్చుకుంటాం ఐదు నిమిషాలల్ చేసే పని కోసం మనం చూ చేయలేకపోతే కర్రీ అంతా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతది
అవును
ఒ ప్రాసెస్ ఉన్నప్పుడు ఒక ప్రాసెస్ను ఫాలో అయితేనే అదే టేస్ట్ వత్తది
మ్
మ్
ఇంతే నేని ఆ పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం అల్లం వేసుకొని పసుపు కారం అందులోనే
మ్
మొత్తం మసాలాలు కూడా అందులోనే వేసేసి ఆ హలో ఫస్ట్ టైం ముందుగానే చింతపండు నాన్న పెట్టుకొని పెట్టుకుంటాము కదా
మ్
అన్ని పులుసు ఎసుకొని ఈ ఫ్రై ట్టున్న గ్రేవీ లో ఆ పులుసు పోసుకోవాలి పోసుకున్న తర్వాత కొంచెం చి క్కగ మరిగిన తర్వాత ఇప్పుడు మనం సైడ్కి పెట్ పటుకొన్న పీసెస్ ని అందులో వేసేస్తే ఒక టెన్ మినిట్స్ ఆగి కోతి కోతిమీరతో పైన కోతిమీర కొంచెం అట్లా వేసుకొని దంచేసుకుంటే చాపల పులుసు రెడీ
చాపల కూర రెడిీ టేస్ట్ చేసి చూసి చెప్పలి ఓకే చారులో ఉప్పు కారం వేసాక చారు కు సరిపడ ఉప్పు కారం పడిందా అంటే మనం ఎక్కువ చింత పండు తీసుకుంటే మనం వేసిన కారం సరిపోకపోతే అది ఫుల్ల గా అనిపిస్తది అప్పుడు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు మనం చార్ చారు పిసికినాక ఫస్ట్ చాప ముక్కలు స్టౌవ్ మీద వేగుతుంటాయి పక్కగా చారు పిసుకుతాం కదా ఆ చారుకు సరి పడా ఏంటిది ఉప్పుకారం వేయ్యాలి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మొత్తం చాప ముక్కలు ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రా చారుకు సరిపడా
అంటే నే ముందే సాల్ట్ తో పెట్టాను కదా సాల్ట్ వేసుకొని
ఏంటిది
ముందే నిమ్మరసం సాల్ట్ వేసుకొని సైడ్ కి పెట్టుకున్నాం కదా
అదీ పక్కా అంటే ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి కారం కారం అనేది కొంచెం చింత పులుసులా కొంచెం కారం అనిపియాలి మనకు ఫుల్లగా అనిపియద్దు ఎందుకంటే చాప ముక్కలకు కూడా మనం ఈ కారాన్ని కలిపేస్తున్నాం కాబట్టి కొంచం కారంగా కొంచం ఉప్పు ఉప్పు వేసుకొని కొంచెం ధనియల పొడి కొంచెం మెంతు పొడి వేసి చారును కలుపుకొని అది టేస్ట్ చూసి అప్పుడు మనం టేస్ట్ చూస్తే మనకు అర్థమయిపోద్ది ఇక్కడ ఏముంది ఇంకేమి ఇస్తే నాకూ టేస్ట్ వస్తది అనేది అర్థమయితది అట్లా ఏస్తే ఉన్నంక పోసేయాలి పోసేసినంక ఒక ఒకసారి మరియాగ్ ఒక ఐదు నిమిషాలు మరిగాక మళ్ళీ ఒక సారి టేస్ట్ చూడాలి అంటే ఫిష్ ముక్కలకు కారం సరిపోయిదా కూర సెట్ అయిదా అని కొంచెం మళ్ళా మళ్ళా చూస్తే మనకి తెలిసిపోద్ది ఉప్పు వేయాలి కారం వేయాల ఇంకొంచెం మసాలా వేసుకోవచ్చు అని చూసి వేసుకుంటే ఏం తక్కువుంటే అవేసుకొని ముక్క విరగకుండా అంటే ఆయిల్ లో ఎందుకు ముందు ఫ్రై చేసినామనంటే ముక్క గట్టిపడుతు అది విరగదు ఎ ఎంత బాయిల్ చేసినా కూడా పులుసూ మాములుగా చాపలు ఎందంటే చిక్ చికెన్ కంటే సెన్సిటివ్గా ఉంటాయి. ఎక్కువ బాయిల్ చేస్తే తుల్లు తుల్లు అయిపోతాయి అట్లానే మనం ఏం చేయాలి ఆయిల్లో మంచిగా ఎర్ర ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోని చాపల పులుసు ఎంత మసులితే అంతే సారీ ఎంత మసులుతే అంత టేస్ట్ ఒత్తది కాకపోతే ఎందంటే మసులుతే ఇలా పెడితే మొక్క ఆ చిదిరుపోద్ది అన్న ఉద్దేశంతోనే ఎక్కువ మసలుపెట్టరు ఎక్కువమసలు పెడితే పెట్టకపోతే ఏముంటది చాపకు చాపే ఉంటది. చారుకు చారే ఉంటది. అది చాపల పులుసు కాదు చాపల చారు అయి సో అట్లా ఉండకుండా ఆ ముక్క ఇగా ఫ్రై చేయాలి పులుసు అనేది కొంచెం మరీ బాగా వాటర్ పొయ్యకుండా మీడియంగా పోసి, మంచిగా ఉప్పు కారం వేసి ఒక పది పదిహేను నిమిషాలు మంచిగా ఉడికించి ముక్క విరుగు ఊక కలపొద్దు, చాపల కూరను ఎప్పుడైనా గంటె పెట్టి ట్టి కలపొద్దు పులుసు అవన్నీ ఏసినంక జస్ట్ ఇట్లా గంజుకు అటోక్లాత్ ఇటోక్లాత్ పట్టుకోని ఇట్లా తిప్పాలి. జల్లెడ తిప్పినట్టు తిప్పుతే ముక్క విరగదు ఇంకా మనం ఇట్లా చికెన్, మటన్ కలిపినట్టు మర్రేసినం అనుకోండి చేప విరిగిపోద్ది. జస్ట్ ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా మనం జల్లెడు దింపుతాం కదా పిండి పట్టేప్పుడు. ఇట్లా దింపుకోవాలి, ఇట్లా దింపి టేస్ట్ చూసుకొని కొత్తిమీర అవన్నీ ఏసుకొని ఇవాళ నైటాంది, దాన్ని రెస్ట్ ఇచ్చి రేపు పొద్దున తింటే చేపలుకూర అసలు టేస్ట్ కానబడు
హుమ్
మటన్, చికెన్ వెంటనే తినాలి. చేపల కూర రేపు బాగుంటది. థ్యాంక్ యూ అండి, చేపలకూర నేర్పించినందుకు ధన్యవాదాలు. ఉంటా
ఓకే నా